హలో కాల్ హలో హలో హలో హలో
ఎవడు
హలో వినిపిస్తుంద
హలో హలో వినిపిస్థాందా హలో
వినిపిస్తంది హలో
ఆ ఏం జే స్త నవు
ఇ సంది ఇప్పుడు ఏం చేయలేదు ఖాళీగానే నున్
అవును తిన్నావా
ఆ మీరు తిన్నారా
అ ఆ తిన్నం ఇప్పుడే తిన్నారా
ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అయింది ఆ ఉంది
ఆ నీది కూదా క్లారిటీ గానీ ఇప్పుడుంది అప్పుడు సరిగ్గా రాలేదు బాయ్
ఏం ఎంజాయ్
పక్కన పిల్లోల్లు ఏం చేస్తున్నావ్ అనడుగుతున్నారు హలో హలో ఉం అ త్తమైతాంది ఏం చేస్తున్నావ్ ఇంకేం ఈరోజు మార్నింగ్ నుంచి వాళ్ళు వచ్చినారు ఇంకేం ఫుల్ ఎంజాయ్ ఆ ఇంట్లో టేనో వాళ్ ఎంత బా ఆడుతారు వె
మాట్లాడతారా
ఆ ఏం వదు అ మీస్ ఏ ఈరోజు ఎం తిన్నాన్ చెప్పండి
పళ దిన దోస
మధ్యాహ్నం
మధ్యాన్నం అన్నం పప్పు
సేమ్ మా ఇంట్లో కూడా అదే చేసినారు ఉండు వీళ్ళకు పప్పు తప్ప వేరేదేమి రా
అవును ఎప్పుడు పప్పు సాటర్డే వస్తే పప్పు
ఔ సాటర్డే అందు కే పప్పు చేసిన ఎస్ మెయిన్ రీజన్
అం
ఏంటి మీ ఇంటెన్షన్ చదువుకోలేదా ఎగ్జామ్స్ దగ్గర్లో ఉన్నాయి.
ఆ వీళ్ళింకా రేపు ఎళ్ళిపోతారు ఊర్ ఓకే
అవునా ఏ ఏందుకు ఇప్పుడచ్చినారు సడన్గా హలో
హలో
ఎందుకు సడన్గ ఇప్పుడొచ్చినారు.
ఈ ఊర్లో ఫంక్షన్ ఉంటే వేరే వాళ్ళు వచ్చినారు.
అవునా ఇంకేం బాగున్నారా ముక్కలు పిల్లలు
మ్ బాగున్నారు
ఏంటి హడావి మొత్తం మీదే అం మీ ఇంట్లోనే ఉంటరు మొత్తం
అవును.
హ్మ్ హ్మ్ ఇంకి రీసెంట్గా మీరేమన్నా మంచి ఫుడ్ ఏమన్నా చేశారా ఇంట్లో
పాయసం కానీ
ఏం చేసినారు.
ఆలూ ఫ్రై చేసింటే అది ఆలూ పచ్చడి అయిపోయింది.
అయ్యయ్యో పోయి పోయి అందుకే కష్టమైనవి ఫస్ట్ ముట్టుకోవద్దు.
బాగా వచ్చిందని చేద్దాం అనే నమ్మకంతో కని అది బారాలేేదు.
ఏం పర్లేదు లే ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టేపింగ్స్ స్టెప్ బి స్టోన్ టు సక్సెస్ అంట అట్ ఫస్ట్ టై ఇవ వట్ నేచర్
ఈసార్ బాగా కరెక్ట్గా చేస్
ఆహా అదే ఫస్ట్ చెడిపోతుందంటే నెక్స్ట్ టైం బాగా చేస్తావు అని అర్థం
హ్మ్
హ్మ్ ఇంకెం విష్ విషాలు
ఇంకే మీరే చెప్పలా
అంత ఎట్లుంది అంత ఆల్ ఈజ్ వెల్ ఇంకేం మన కాలేజ్ లో చాలా తక్కువ మంది ఉన్నారంట తెలుసా నీకు అది అది నువ్వే నాకు చెప్పినట్టు ఉన్నావ్ నేనే మర్చిపోయాను ఇంకా
ఇంకేం
ఉత్తమ్ ఇంకామ్ హాలిడేస్ ఎప్ ఎప్పుడు మీకు ఎగ్జామ్స్ ఆ
జూన్ జూన్ లో
జూన్ లో కదా బానే చదువు తున్నారు నాకు ఒక కంపెనీ ది ఇంటర్వ్యూ ఉంది ఒకసారి
ఎప్పుడు హమ్
అంటే ఇంకా ఎగ్జామ్ ఉంది ఇంకా ఎగ్జామ్ ఉంది ఫస్ట్ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అప్పుడు చూడలా దానికి నీకే కష్టం పాస్ చదివితే అయితాం చదవాలే అదే ఫస్ట్ ట్రూ మెయిన్ థింగ్
బాగా చదవండి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అందరు బాగున్నాం
అదే
మీ ఇంట్లో కు అందరూ బాగున్నారా
మ్ చాల బాగున్నది ఎప్పుడన్నా కలుద్దాము అనుకుంటే మీరు ఫుల్ బిజీ అని ఇంకా ఉన్నాయి పోయినవ
హ
అందుకే ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బ్ చే ఫ్రమ్ ఎందు కు కొన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు లే అని ఉన్నాయిపోనా లేకపోయి ఇంతే ఇంకొకరు ఉన్నారు ఒకరు బోక్క పాపా అని బో పాప కలుద్దాం అంటున్నారు ఉండి ఇక్కడ బిజీ పర్సన్స్
ఈ క్యూటీ ఇంకా మేమూ ఉం ఔను అవ్వక్ మేమే ఇడ మీ నాన్న అడుగు తాండు
ఆ వేడావా దానికి నువ్వేం చెప్తాన్నావ్
అవును మేడమే అంటున్నా ఎవరు బిగం తీశి దెహే
ఇంకో ఇంక సెకండ్ అక్క వచ్చిందా
ఆ రాలే ఆ ఇడే కధ దగ్గరె
ఉ మ్ హు ఇంకా దగ్గరికి పోయినారు ఇంకేం చాలా బెటర్ అయితే
ఉం
కిం సమాచారం
ఇంకేంటి సమాచారం మీరే చెప్పలగా
మాది ఎం ముంటాయి మహాత్మాగాంధీ
మీది పవర్ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది
అయ్యో ప్రాజెక్ట్ దాని ముట్టనే ముట్టల ముట్టల అసలు ఎప్పుడు ముడత తలైవో
ఇంగ నెలఉందికదా
నెల కాదు రెండు మూడు రెండున్నర నెలు ఉంది కానీ ఫస్ట్ ఎ అసలు చెయ్యాల కదా చేయ్యనే చెయలేరు తని
ఇంగ మొదలు పెట్టండి ఏంది అదే ఎంగే ఇప్పటి నుండి మొదలు పెడితే సరిపోతుంది ఉం బాగా చెప్పినవ్ లే
ఇంకేం ఇక్కడ ఇష్ట అసలు ఏం బాగాలేదు అట్ల ఏమి పోలేదా బయటికి ఎప్పుడన్నా వెళ్దాం పదండి. మీరు చెప్పేదే ఉంటది గాని చేసేదేమి ఉండదు.
ఎవరికి
ఆ ఎప్పుడు పోదాం చెప్పు ఇప్పుడే
ఇప్పుడే అంటే ఎప్పుడు ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు చెప్తాం.
వచ్చినప్పుడా నెక్స్ట్యూ ఉగాది వచ్చినా కూడా అదే చెప్తారు మేము నెక్స్ట్ ఉగాది వచ్చే వరకు కూడా పక్క ఎన్ని ఉగాది లు అయిపోంటాయి.
ఎవరినైనా నమ్మచ్చు కానీ ఫ్రెండ్స్ నమ్మకూడదు అంటారు.
ఆ
శత్రువునైనా అప్పుడప్పుడు నమ్మొచ్చు కానీ ఫ్రెండ్స్ మాత్రం నమ్మకూడదు.
హు కట్ టడప్పలాగా వెన్న పోటుపోడు సార్ అంతా అయిపోయినా అంక లాస్ట్ ఓ ఇట్లే ఉంటది.
ఆ
ఇంక ఫేవరెట్ ఫెస్టివల్ ఏంది
నా ఫవరెట్ ఫెస్టివల్ ఆ నా అన్ని ఇష్టమే అన్ని అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే
ఏదన్న ఒక్కటి ఉంటది కదా నాకైతే ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసి ఆ ఊ అన్నీ నాలుగు స ఆ వినాయక చవితి అంతే ఊ సంక్రాంతి నా ఏ ఫెవ చూలన్ లెవ్వు ఉండడం కూర్చోడం తినడం అంతే
ఫేవరెట్ అన్ని ఫేవరెట్ కాదు
ఆ ఇంకా ఉగాది ఒక్కటే అక్కడికి పోతాం జ్యోతులకి వేరే ఊరికి మా అమ్మమ్మ వాళ్ళే సో అది కొంచెం బెటర్ అనిపిస్తది అక్కడ ఏమంటే మనం ఈడ ఏం తినక ఆ ఊకనే ఆడ ఫుడ్డుతో పెట్టి సంపేస్తారు నడవడానికి కూడా కాదు చం పడిపోయి ఉంటాం అట్లా అయిపోతాది ఆ అందుకే కుక్కి కుక్కి వేస్తారు
మ్
వొద్దు వొద్దు వద్దు అన్య ఇదొక్క ఒంటారుారు ఎండతారు ఆ ఒటి భాష పరైతాయి
ఉం
ఇది పెద్ద టాస్క్ మీ కెడి ఫెస్టివల్
ఊహూ అన్నీ ఫేవరెట్టే
మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తి